హల
ఆ వినిపిస్తోందా నీకు
అ వినిపిస్తాంది ఏం చేస్తున్నారు
ఇంగేం చేయలె కలిగున్నాం మీరు
ఊ ఆపీస్ కెళ్ళాల
ఆహాబు ఈ రోజు రేపు లేవ్ ఈ రోజ్ ఊరిక్ పోతాము అదే పదకొండో తిది ఉంది అని చెప్పాం కదా ఉమ్మ్ దానిక్ పోతామ్ము రెడీ అయిందమ్ము పోవాలింకా
ఆ
మా హస్బెండ్ ఒస్తే ఆఫీస్ దకి ఆఫీస్ దగ్గర పోయూండారు ఏదో పన్ ఉందని
ఉహు
హలో
ఉన్నారా
అదే వాళ్ళుస్తే ఆ తిన్నాం మీరు ఆ తిన్నం మీరు ఆ ఏం తిన్నారే
దోస్ చేసుకొన్ తిన్న
ఉహ్మ్ దోసలేకి చట్నీ పాలు పల్లమా
ఉమ్
అ
తిన్నా పాపక్ స్నానం చేపిచ్చి ఆ
ఆ
పాపం స్నానం చేయించి ఉయ్యాలల ఏసిన ఇప్పుడే నిద్ర పూచ్చిన
మీరే చేస్తారా
లేదు వదిన చేస్తుంది దోశ నేనే చేసాం చట్నీ వదిన చేసింది
ఉహు స్నానం చేపించినాను పాపకి అంటే మీరే చేస్తారా అంటీ
ఉ
పాపకి స్నానం చేపచ్చినాను అంటే మీరే చేపిస్తారా అంటే
ఆ నేనే చేస్తాను
ఉ
ఉహు
అంటే ఫస్ట్ బాడీ క్లీన్ చేసిన తర్వాత ఫేస్ చూస్త అలా కదా
ఉ అవును
ఉ
నవ్వు పిచ్చి బొట్టు పెట్టి తే ఒకటే ఏడుస్తుంది ఏడు ఆపలే ఇప్పటి దాకా పాపను పట్టుకోని ఉన్నా
అవునులే
ఉ ఇప్పుడే ఉయ్యాలల వేసి మీ ముందుకు వచ్చిన చేపిచ్చినవా బా అంతా మసాజ్ చేసి ఆయిల్ పట్టిస ఫస్ట్ తర్వాత
అవునులే ఏం ఆయిల్
నువ్వుల నూనె ఏదో ఉంటది కదా
కావునులే
ఉ అదే బాగా మసాజ్ చేసి ఒళ్లంతా
ఉ అట్లా చేస్తేనే బాగా ఇంప్రూవ్ అయ్యేది వాళ్ళ కదిలేకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది
అవును అనేది ముందు ఆయిలు పట్టిస్తాం
ఉ
ఏడుస్తుంది హాస్పిటల్కి ఎల్లమ ఏమో అనేసి ఆలోచిస్తా కూర్చొని ఉన్న
అవునులే
ఉ లేదు మొన్న అట్లే ఉంటే హాస్పిటల్కి వెళ్లే
హా
అది తగ్గకున్న అట్లే ఉంటే రా అన్నారు మళ్ళీ
ఉ
ఎక్కువగా ఏడుస్తుంది పోవాల అయిన ఆటో తమ్ముడుది లేద పంచర్ అయిందంట
అవును లే
ఇంకా వేరే వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఆగరు చాలా సేపు
ఉ మీ అత్త అండి
ఆయన లేడు వ్యాన్ వ్యాన్ లోనే పోత స్కూల్ వ్యాన్
అవునా అవున్లే మార్నింగే వెళ్లిపోతారేమో
అ సిక్స్ పైన ఉండొచ్చు వస్తాడు ఒకోసారి లేట్ అవుతాది ఒక్కసారి బిన్న అవుతాడు ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ అట్లొస్తాడు
హు
హ్మ్ హు ఇంక
అదే టానిక్స్ అవి ఏం వేసిన తగ్గలేద
లేద్ తగ్గడం లేదు అంటే ఏదన్న అయితే ఫీవర్ అట్లయితే తగ్గచ్చు
అవును అవును లోపల ఏ తెలిసేలేదు
అ అందుకే పొయ్యొద్దాం ఒకసారి అని చెప్పి ఆలోచిస్తా కూచొన్న
అది ఒకటి ఇది వాతవరణం గుడ చేంజ్ అయిపోతంది
అ ఏమన్న జలుబు జేసిన లోపల వాళ్ళకి తెలియదు కద ఊపి
నవును అవునవును
హు
వాళ్ళు పెద్దగా అయ్యే వరకు తప్పదు ఏం
మొన్నడి దాక వాడంతే పుట్టిన డాంచి అది అడు గ్యాస్ ఫార్మర్
ఆ
ఆ తీసుకోని ఇంటికి తిరుపతికి ఇంటికి తిరిగి తిరిగి అయిపోంది ఈ పిల్ల అన్న అట్ల లేదు లే బంటాది అనుకుంటే త్రీ డేస్ నుంచి ఈ పిల్ల గుడ అట్లే చేస్తంది
ఆ పాపము ఇద్దరితో కష్టమే
కష్టమే
హు మా అక్కకేమో ఆ
చూసుకుంటార అమ్మ
అవునవును వాళ్ళు చూసు వాళ్ళకి తెలుస్తుంది మనకేమి తెలియదు కావట్టి వాళ్ తెలుస్తుంది వాళ్ళు చూసింటారు కావ
ఇంక అట్ల సైడ్ అంటే అత్త వాళ్ళ ఇంటికి అమె అసలు పట్టించుకోదు
అవున్లే
ఊ
కొంత మంది అంతే ఏం చేసేకి అయ్యల్లె
పటిచుకోరు గమ్మున
హు
ఎం చేద్దాం ఇంక తప్పదు కదా భరించాల కన్నప్పుడు
తప్పదు తల్లి అవన్నీ పెంచి పెద్ద చేసి ఇది చేస్తేనే అదొక రెస్పెక్ట్ మనకి మం అయ్యేది ఇంకొక ఇంకొక
అవును ఆగుతార అంటారంట
ఆ
చూస్త మధ్యానం దాక అట్లే ఉంటాయి
ఆ అదే ఎందుకంటే వా వాళ్లు రమ్మని చెప్పినారు కాబట్టి టీ పోయి చూసేస్తేనే నెక్స్ట్ ఏమని తెలుస్తుంది చెప్తారు అట్లనే పెట్టుకుంటే వాళ్లకి ఎక్కువ అయిపోతుంది
ఎక్కువైపోతాది ఏదన్నా అయినా ఆ మనం చెప్పలేం
అవును అవును
ఉ
మా అక్కకు అంతే కూతురు పుట్టినప్పుడు చానా ఇట్లా బాలేక ఉండేది అంతా మళ్లీ కొడుకు పుట్టినాడు వాడికి ఏం అసలు లేదు వాడు ఏ ఏడ్చేది తక్కువ ఇట్లా ఎక్కువ సీరియస్ అయ్యేది తక్కువ వానకి అరాంగ ఉంటాడు బాగా గట్టిగా పుట్టినాడు ఉ కూతురు వచ్చేసి అదే పుట్టినప్పుడు నుంచి ఏదో ఆ పాపకి బాలేకుండా ఇప్పుడు పరవాలేదు
ఉ
ఉ సేమ్ నీలాగే త్రీ ఇయర్స్ గ్యాప్ ఎట్లో మా అక్కకి అట్లే
ఉ
ఉ త్రీ ఇయర్స్ గ్యాపు
అట్లే పడాల్సి వస్తుంది ఏం అర్థం కాలే
ఉ వాడికి మొన్న బాలేదు అంట ఉ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని అన్నారు ఈ సీజన్ వ సో అంతే ఇంకా ఇప్పుటి నుంచి ఇంకా చలికాలం అయిపోయే వరకు ఎక్కువ వాళ్ళకి ఏదో ఉంటుంది
అవును అదే డౌట్ నాకేమన్నా లోపల నిమ్మ ఉన్నా ఉందా ఏమో అనేసి కొంచెం అలర్జీ అట్లున్న ఇన్ఫెక్షన్ ఉన్నా కొంచెం నల బాగుంటాడు లోపల
అవునవును
మనమే తట్టుకునేయట్లేదు ఒకలాగ ఒకలాగ ఉంటుంది బాడీ అసలు నాకి నిన్న జలుబు చేసింది నే మొన్న మొన్న ఉండేకి అయ్య లేదు ఆ జలు కే ఈ చౌనొక్కే మనమే ఇంత ఏజ్ వచ్చి ఉండేవాళ్ళు మనకే అయ్యలేదు వాళ్లకి సెన్సిటివ్ వాళ్లు చానా
అవును
ఈ అయ్యలేదు
ఉ చెప్పు మే
త నొప్పి వచ్చినప్పుడు పాపం ఏడుస్తారు అంతే
ఉ మనమే ఎక్కువ తట్టుకోలేము ఏదన్నా జలుబు చేసిన ఫీవర్ వచ్చినా
అవును
అదికాక ఒళ్ళు కూడా వేడిగా వ అవును ఉన్నట్టుండి
ఇంకా అదే ఆ జలుబు చేస్తే ఫీవర్ వచ్చినట్లా అనిపిస్తుంది బాడీకి. వీక్ అయిపోతుంది బాడీ. వాళ్ళకు ఉండేదే ఇమ్యూనిటీ అంటే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితా ఉంటుంది ఇమ్యూనిటీ వాళ్ళకి బాడీలో. దీనిని తట్టుకునే శక్తి ఉండల్లేదు మనకంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ టీ వచ్చేసి ఉంటుంది కాబట్టి మనం తట్టుకోగలము. తొందరగా తగ్గిపోతుంది. మనకున్న ఇమ్యూనిటీ ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంటుంది.
మ్
ఇక ఇంట్లో పని అంతా అయిపోయిందా?
పెద్ద ఏం లా వీళ్ళతో ఆలోచిస్తా కూర్చున్నాం.
ఏం దిక్కు తెలీదు అట్లా అయిపోతే.
అర్థం కాలే
అదే మైండ్లో ఉంటుంది మనకి ఆ
ఏం తినాలని కూడా అనిపీయదు.
అవునవును.
ఉ
అయినా ఆ స్టేజ్ పోతేనే చూడు అది తెలిసేది ఆ బాధ అనేది. అదే నేను మా అక్కకి చూస్తా ఉంటి వాళ్ళకి హెల్త్ బాలేనప్పుడు. మెంటల్ గా ఇది అయిపో తారు వాళ్లు. చిన్న దానికి కోపడేసి చిన్న చిన్న దానికి బాధ పడేసేసి మైండ్లో ఏమేమౌ రన్ అవుతా ఉంటుంది. తెల్సల్లేదు మన్ నాకి అంత అనిపించలేదు వాళ్ళకి అనిపిస్తుంది. ఆ స్టేజ్ కు మేము పోతే మాకే తెలుస్తుందా అనిపిస్తుంది ఒక్కోసారి.
తెలుస్తుంది అవును ఇప్పుడ అంటే తెలీదు కాబట్టి.
ఇంతకుముందు బాలేదంటే కొంచెం ఫియర్ ఎట్లా అవుతుంది. ఎట్లా చేసారు? ఏమి అని అప్పుడు ఆలోచి మళ్ళా నార్మల్ అయిపోతాము. కానీ కానీ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆ ఫీల్ అట్లే ఉంటుంది.
అది ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందాక టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది.
ఆ అంతే అయితా ఉంటుంది.
పండూరం
అయినా ఇది కూడా ఒక్కొక్క స్టేజ్ చూడు ఫస్ట్ కన ఫమ్ అయినప్పుడు ఒక ఫీల్ అయితుంది. హ్యాపీనెస్ ఆమెకి ప్రెగ్నెన్సీ మంత్ దా దా ఉన్నప్పుడు ఒక్కో నెలలో ఒక్కో ఫీల్. నెక్స్ట్ సెవెన్ మంత్స్ కీ అట్లా వచ్చేసరికి ఏమో కదులుతారు అంటారు కదా? పొట్లో బేబీ ఉండే ఆ అది అనిపిస్తుంద ఆ ఫీల్ కదులుతా ఉండేది.
భలే ఉంటది ఆ ఫీల్ ఇగ
మ్
ఆ ఫీలింగ్ భలే ఉంటది.
అ అదే అనిపిస్తుంది అంటారు తెలీదు
ఆ అవుతేల్ బాగా కదులుతది బల్ల ఉంటే తంతూ ఉంటేయి కదులుతా ఉంటాయి అదక్క ఫీల్ సూపర్ ఉంటది
ఉ అంటే పెయిన్ ఏం అనిపించ లేదా అట్లా కదుల్తా ఉన్నప్పుడు
ఆహ అనిపిదు బాగుంటది
ఇంక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయ్యేసరికి పెయిన్స్ స్టార్ట్ అయితాయి అదొక ఫీల్ ఆ డెలివరీ టైమ్ లో ఒక ఫీల్ అయినాక వాళ్ళు ఫస్ట్ టైం హోమ్ మీదకి వచ్చినప్పుడు అదొక ఫీల్ మళ్ళీ వాళ్ళకి అన్నిీ సెలబ్రేట్ చేసేవి అన్నీ
అది ఒక థ్రిల్
ఒక్కొక్క స్టేల్ లో ఒక్కొక్క ఫీల్ అనిపిస్తుంది అ
ఉ ట్రిల్లింగ్ గా కూడా ఉంటది బేబీ లోపలు కదులుతా ఉంటే